హలో ఏం జేస్తున్నవ్ కలీగనేనా
ఔనవును కాళీగనే లేనుగనీ రచ్చకొండ దగ్గర గూర్చొని మా తాతయ్య వాళ్ళు మాట్లాడుకునె పాతకాల ముచ్చట్ల్ వింటున్నా ఆ రోజులు గుర్తొచ్చీ చాలా వింతగా ఆనందంగా అన్పిస్తుంది
నిజం నేన్గుడ నిన్న మా ఇంట్లో పాత పెట్టె సర్దుతుంటే ఒక పాత రేడియో కొన్ని మట్టి బొమ్మల్ గన్పించాయ్ అవి జూసాక మన చిన్నప్పట్ రోజులు ఆ పాతకాలపు వస్తువులూ ఎంత బావుండేవో గదా అన్పిచ్చింది
అబ్బా రేడియో అనగానె నాక్ గుర్తొచ్చిందీ మన చిన్నప్పుడ్ ప్రతి ఇంట్లో వృదయ్యాన్నే రేడియో వచ్చే వార్తలూ పాత పాటల్ వింటుంటే అందర్ నిద్రలేచేవాళ్ళు ఇప్పుడైతే కళ్ళు తెరవగానే అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లోచ్చేస్యాయ్ ఆ పాత కాల ప్రశాందత అంతా ప కనుమరుగైపోయింది ఇప్పుడెక్కడ గనిపించట్లేదు
ఔను అప్పట్లో ఫోన్లేవ్ గాబట్టి మనుషుల మధ్య బంధాలు ప్రేమభిమానాలు చాలా ఎక్కువగా ఉండే సాయంత్రం ఐతే చాలు ఊర్లోని పిల్లలంత గల్సీ గుజ్జనగోళ్లు వామనగుంటలు గోలీలు కబడ్డీ లాంట్ ఆటల్ ఆడేవాళ్ళం ఇప్పుడేమో పిల్లల్లంత ఇంట్లోనే గూర్చో నీ వీడియో గేమ్స్ ఆడ్తున్నారు
కరెక్ట్ గా జెప్పినావ్ ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు గూడా రాత్రి భోజనం అయ్యాక అందరూ ఇళ్ల ముందు వార్గులు వేయ్ లేదా మంచాలేస్కొని చల్లటి వెన్నెల్లో గూర్చొని ఊరు ముచ్చట్లు జెప్కునే వాళ్ళు రామాయణం భారతం వంటి కథలు జెప్పేవాళ్ళు ఆ జ్ఞాపకాల్ దల్చ్ కుంటేనే మన్సుకి ఎంత హ్యాపీగా ఉందో గదా
ఔను అప్పట్లో మన పల్లెటూల్లలో ఇల్లన్నీ మట్టి కోడల్తో పెంకుటిల్లతో ఉండేవి వేసవి కాలంలో గుడ ఆ యిల్లు ఎంత చల్లగా ఉండేవో గద ఇప్పుడ్ జూస్తే ఊరంతా కాంక్రీట్ బిల్డింగ్లు వచ్చేసాయ్ ఏసీల్ పెట్కున్న ఆ పాత ఇళ్లల్లో ఉన్న చల్లదనం హాయి రావడం లేదు
నిజం జెప్పినవ్ వస్తువులే గాదు మన సంప్రదాయ రుచులు కూడా మారిపోయాయ్ గదా అప్పట్లో మట్ మట్టి కుండలో నీల్ తాగేవాళ్ళం ఆ నీళ్ళ కుండే అ మట్టి వాసనా మరియు చల్లదనం అమృతంలా ఉండేది రాగి ముద్దా జొన్నె రొట్టెలూ సద్దెన్నం దినేవాళ్ళం అందుకే మన తాతయలం బలంగా రోగాల్లేకుండా అన్ని సవస్రాల్ బతిక్యారు
ఔను ఇప్పుడు మనం తినేదంతా కెమికల్ ఫుడ్ ఐపోయింది అసల్ పెళ్లి గాకముందే మనమే ఇలా పాత రోజుల మిస్ అవుతున్నాం అంటే మన తర్వాత తరం వాళ్ళకీ ఆ పాత సంస్కృతి వస్తువుల గురించి అస్సలు తెలియకుండా పోతుం తుందేమోనని బయంగా ఉంది
కరెక్ట్ పాయింట్ జెప్పినవ్ అందుకే నేన్ కూడా ఆలోచిస్తున్నా మన ఊరిలో ఎవరిళ్లలో ఐనా ఉపయోగించకుండ పడి ఉన్నా ఆ పాతకాల వస్తువులూ అంటే ఆ రాగి పతలూ రోలు రోకలీ తాళ పత్రాలు పాతనానలంటివి సేకరించీ మనిద్దరం గల్సి ఒక చిన్న పల్లెటూరి మ్యూజియం లాగ ఏర్పాట్ జేస్తే ఎలా ఉంటుందంటవ్
అబ్బా ఎంత అద్భుతమైన ఐడియా దీని వల్ల పాత జ్ఞాపకాల్ మళ్ళీ బతుకుతాయ్ మన ఊర్ పిల్లలగూడ మన పూర్వీకుల జీవన విధానం దెలుస్తుంది
ఔనవును రేపట్నుండీ మనం ఊర్లోనీ పెద్దవాళ్ళను కల్సీ వాళ్ళ దగ్గర ఉన్న పాత వస్తువులను సేక రించడం స్టార్ట్ జేద్దం అలాగే వాళ్ళక్ తెల్సిన పాత కథలను కూడా డైరీలో రాసి పెడ్దాం
కచ్చితంగ ఈ ప్లాన్ వింటుంటేనే నాకు చాలా ఉత్సాహంగా ఉంది రేప్ ఉదయాన్నే మీ ఇంటికొస్తాను ఇద్దరం గల్సి మొదట అడుగు వేద్దాం
హలో హలో ఒక్క నిమిషం ఫోన్ బెట్టకూ నువ్వూ మ్యూజియం అనేసరికీ నాకో పాద జ్ఞాపకం గుర్తొచ్చిందీ ఆ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్లింట్లో పెద్ద రోల్ రోకలుండేవి గదా పండుగ వస్తే చాలు ఊర్లోని ఆడవాళ్ళంతా కలిసి ఒకే చోట చేరి పిండి వంటల కోసం దంప అంటే వచ్చి ఆ పాటలు సప్పుడు గుర్తుందా
బా ఎంత బాగా గుర్తు చేసావ్ ఆ దంపుడు పాటలు ఆ వలస పాటలు వినడానికి ఎంత బావుండేవో కదా ఇప్పుడు అందరు ఇళ్లలోకి గ్రైండర్ లో మిక్సీలు వచ్చేసాయి బటన్ నొక్కగానే పని అయిపోతుంది గానీ ఆ రా ఆ రోజుల్లో అందరూ కలిసి కట్టుగా పనులు చేసుకుంటూ పంచుకునే ఆ నవ్వులు ఆ సంతోషం మాత్రం అప్పుడు మిస్ అయిపోయ్
అవునవును మిషిన్ లోచ్చాక మనుషుల దమ శ్రమ తగ్గింది గాని బంధాలు కూడా యంత్రికంగా మారిపోయాయి అప్పట్లో ఒకరింట్లో పెళ్లి లేదా పండుగ వస్తే ఊరంతా వచ్చి పందిరి వేయటం నుండి వంటల వరకు అన్ని పనులు కలిసి చేసేవాళ్ళు ఇప్పుడంతా క్యాటరింగ్ ఫ క్షణాలయిపోయినాయ్ డబ్బులిస్తే పని జరుగుతుంది గాని అప్పడు ఆత్మీయత ఇప్పుడు లేదు కదా ఎక్కడ కనిపించట్లేదు
నిజం వస్తువులే కాదు మన సాంప్రదాయ వైద్యం కూడా చ మనం చాలా మిస్ అవుతున్నాం మన చిన్నప్పుడు కొంచెం దెబ్బదగిలిన జలుబు చేసిన హాస్పిటల్ కి పరిగెత్తే వాళ్ళం కాదు అమ్మమ్మ వంటింట్లో ఉండే పసుపు వాళ్ తులసి ఆకులు వేసి వేపాకులతోనే తగ్గించేసేది ఆ నమ్మక అమ్మ ఆయుర్వేద రహస్ చాలు ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు
అవునవును వంటిల్లే కాదు వంటిల్లే కదా ఒక పెద్ద హాస్పిటల్ లాగా పనిచేసేది అప్పట్లో మనం చెయ్యబోయే ఆ చిన్న మ్యూజియ లో ఆ పాతకాల వైద్య చిట్కాలను మన పెద్దల నా తెలిసిన ఆయుర్వేద రహస్యాలు కూడా ఒక పెద్ద చాటు మీద రాసి పెట్టినాం అనుకో ఎంత బాగుంటుందో కదా వచ్చేతరం పిల్లలకి అది ఒక పెద్ద నిధిలాగా ఉపయోగపడుతుంది
వండర్ఫుల్ ఐడియా కేవలం వస్తువులనే కాకుండా మన సంస్కృతిని జ్ఞానాన్ని కూడా మనం భద్రపడ చాలి పెళ్లి కాకముందే మన ఇద్దరం కలిసి మన ఊరు కోసం ఎంత మంచి పని చేయబోతున్నామంటే నాకు చాలా గర్వంగా ఉంది రేపు ఉదయాన్నే మనం ఫస్ట్ ఏ ఇంటికి వెళ్దామో ఇప్పుడో ప్లాన్ చేసుకు కుందామా
సరే చేసుకుందాం ఆ మన చి విధి చివర ఉండే పెద్ద్య తాత ఉన్నాడు కదా వారింట్లో చాలా పాతక కాలపు రాగి నాణాలు అలాగే చిన్నప్పటి ఆ వాడిన పాత తాలగ్రంథాలు ఉన్నాయంట నాకు తెలిసింది మొదట ఆయన దగ్గరికే వెళ్దాం ఆయన పాతముచట్ల గడు కూడా చాలా బాగా చెప్తాడు
అవును పెద్దయ తాత దగ్గర చాలా కథలు ఉంటాయి నేను ఒక కొత్త నోట్బుక్ పెన్ కూడా తెస్తాను ఆయన చెప్పే ప్రతి జ్ఞాపకాన్ని కథను మనం అందులో రాసుకుందాం ఈ రాత్రికి నేను మా ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఒక చోట సర్ది పెడతాను రేపు ఉదయం నువ్వు రాస్ సార్ అన్ని రెడీగా ఉంటాయి
అలాగే నేను కూడా మా ఇంట్లో తాతయ్య వాడిన పాత ఫౌంటైన్ పెన్ను పాత కాలపు గడియారం ఏవో ఉన్నాయి అవన్నీ వెతికి పట్టుకొస్తా ఇద్దరం కలిసి మన ఊరి పాత జ్ఞాపకాలను మళ్ళీ ప్రాణం పోసి బతికిద్దాం
పర్ఫెక్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రేపు ఉదయం కరెక్ట్గా ఏడు గంటల నేను మీ ఇంటి ముందుకు వచ్చేస్తాను
హలో హలో ఒక్క నా మాట వినబడుతుందా నేను ఇప్పుడే ఫోన్ పెట్టద్దాం అనుకున్నా కాని మా అమ్మమ్మ అద్భుతమైన వస్తువు గురించి చెప్పింది అది వినగానే నాకు ఒళ్ళు గగుర్పొడించింది తెలుసా
అవునా ఏంటది అంతగా చెప్తున్నావు నాకు ఉత్సాహంగా ఉంది త్వరగా చెప్పు
మా అమ్మమ్మ వాళ్ళ పెళ్లి నాటి కంచు గిన్నెలు మరియు తాటాకు గొడుగులు ఇప్పటికే వాళ్ళ పాత సామాన్ల గదిలో భద్రంగా ఉన్నాయట అప్పట్లో ఈ ప్లాస్టిక్ గొడుగులు లేనప్పుడు తాటాకులతోనే పెద్ద పెద్ద గొడుగులు తయారు చేసుకొని వానాకాలంలో వాడేవాళ్ళట
అబ్బా తాటాకు గొడుగులా నేను కేవలం పుస్తకాలు చదవడం సినిమాల్లో చూడడమే తప్ప అని నిజంగా ఎప్పుడు చూళ్ళేదు అది కనుక మనం మ్యూజియంలో పెడితే ఇతరం పిల్లలంతా ఆశ్చర్యపోవడం ఖాయం
అవునవును అందుకే అమ్మమ్మని అడిగి దాన్ని రేపు ఉదయమే బయటకి తీయిస్తున్నా అలాగే అప్పట్లో ఇళ్లకు ఇళ్లలో రాగి కంచు ఇత్తడి పాత్రలు మాత్రమే వాడేవారు కదా వాటిలో వండిన వంటలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట ఇప్పుడు వచ్చిన అల్యూమినియం ప్లాస్టిక్ స్క్ హాస్పిటల్ వల్ అందరికి రోగాలు వస్తున్నాయని అమ్మమ్మ చెప్తుంది
నిజం అప్పట్లో మధ్య చులకడానికి పెద్ద కవ్వం వాడేవారు ఆ కవ్వానికి తాడు కట్టి ఇద్దరు కలిసి చితుంటే వచ్చి ఆ శబ్దం వినడానికి ఎంత బాగుండేదో ఇప్పుడు మిక్సీ లో వేసి ఒక సెకండ్ లో మధ్య వేసేస్తున్నారు గాని ఆ వెన్నలో పాత రుచి అస్సలు రావట్లేదు
అవునవును అలాగే మన తాతల కాలంలో పైసలు అనాలని దమ్మిడిలని ఉండేవి గదా అన బేడ చరణ అని పిలిచేవారట ఆ పాత నాణాలు కొన్ని మా తాతయ్య దగ్గర ఉన్నాయంట వారిని కూడా మనం ఒక గాజుబెట్టలో పెట్టి ప్రదర్శనకు ఉంచుదాం
వండర్ఫుల్ పాత నాణాల కలెక్షన్ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా చూస్తారు అలాగే అప్పట్లో బట్ బట్టలు ఉత్కడానికి సబ్బులు ఉండేవి కావు కేవలం కుంకుడుగాయలు లేదా చవుడు మట్టి వాడేవారట తలస్నానానికి కూడా సికాయపొడి వాడేవారు ప్రకృతిని హాని చే కుండా బతికిన జీవన విధానం ఎంత గొప్పదో గదా
నిజమే అప్పట్లో పర్యావరణం ఎంత స్వచ్ఛందంగా ఉండేదో ప్లాస్టిక్ అనేది లేదు మనం ఈ మ్యూజియం ద్వారా కేవలం వస్తులనే కాకు ండా ఆనాటి జీవన సూత్రాలను కూడా ప్రచారం చేయాలి పెళ్లి కాక ముందుకే సమాజానికి ఉపయోగప ఇంత మంచి మధ మన భుజాన వేసుకుంటున్నందుకు నా మనసంతా సంతోషంతో నిండిపోయింది తెలుసా
నాకు కూడా అలాగే ఉంది మనం చేసే ఈ చిన్న ప్రయత్నం రేపు మన ఊరుకో క మంచి గుర్తింపు తెచ్చిపెడుతంది సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి మా తాతయ్య పాత పెట్టలో ఇంకేమైనా దొరుకుతాయేమో వెతుకుతాను రేపు ఉదయం కరెక్ట్ గా ఏడు గంట్లకు మీ ఇంటి దగ్గర ఉంటా
హలో అలో ఒక్క నిమిషం ఇందాకే మా నాన్నకి కూడా మన మ్యూజియం ఐడియా గురించి మా ట్లానా అయితే నాన్న వినగానే చాలా సంతోషపడ్డాడు తెలుసా పైగా ఒక అద్భుతమైన పాతకళప్ వస్ చూపిస్తానని నాకు మాటిచ్చిండు
అవునా ఏంటిది మీ నాన్న దగ్గర ఏముంది త్వరగా చెప్పు నాకు ఉత్సాహంగా ఉంది
అదే మన పూర్వీకులు రాత్రి పూట పొలల దగ్గరికి వెళ్ళలేటప్పుడు లేదా చీ ఇంట్లో చీకటి ఉన్నప్పుడు వాడే లాంతర్ ఉంది కదా అది ఇప్పటికీ మా పశువుల పాకలో దాచుంచారట దాన్ని తుడిచి కిరోసిన్ బోసి వెలిగిస్తే ఇప్పటికి వెళతుందన్న అ వెల్ తుందని అన్నాడు
అబ్బా లాంతరా అది నిజంగా చాలా అద్భుతమైన వస్తువు ఈ రోజుల్లో పిల్లలకి కరెంట్ పోతే మొబైల్ ఫ్లాష్ లైట్ వాడమే తెలుసుగాని అనూనెలాంతర్ వెలు గులో చదువుకున్న పాత రోజుల అనుభూతి అస్సలు తెలియదు దాన్ని మన కలెక్షన్ లో పెడితే చాలా బాగుంటుంది
ఇప్పట్లో ధాన్యాన్ని కొలవడానికి లీటర్లు కిలోలు ఉండేవి కావు కదా సోలా తవ్వ మాణిక అడ్డా అని పిలిచి ఇత్తడి చెక్క కులపాతలు ఉండేవాడా ఆ పాత ఒల్తలు చూపిస్తూ ఆ పాత్రలను కూడా మ్యూజియంలో పెడితే ఈ తరం వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది
వండర్ఫుల్ ఐడియా ఆ కొల పాత్రలు మా తాతయ్య దగ్గర కూడా ఉన్నాయి నేను రేపు వాటిని కూడా తీసుకొస్తాను అలాగే అప్పట్లో ఉత్తరాలు రాయడానికి వాడే పాత ఇస్లాం లెటర్లు పోస్ట్ కార్డులు కూడా మా నాన్న దాచిపెట్టిన పాత్ర డైరీలో ఉన్నాయి వాటిపై ఉన్న పాత స్టాంపులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది
నిజంగానా పోస్ట్ కాడ్లు చూసి చాలా ఏలైంది తెల్సా ఇప్పుడు అంతా వాట్సాప్ ఇమెయిల్స్ అయి పోయి గాని అప్పట్లో ఉత్తరం కోసం ఊరు చివరిన పోస్ట్ మన్ వస్తున్నాడేమో అని ఎదురు చూసి ఆరా టం ఆ ఆనందం మాటల్లో చెప్పలేం ఆ ఉత్తరాలలో ఉండే ఆత్మీయత ఇప్పుడోచ్చి మెసేజ్లలో ఎక్కడుంది చెప్పు
కరెక్ట్ ఆ రోజులో ఒక ఉత్తరం వస్తే చాలు ఇల్లే కాదు ఊరంతా చదివి వినిపించుకునేవాళ్ళు సరే అయితే రేపు ఉదయం మన పెద్దయ్యా తాత గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ వస్తువులన్నింటిని ఒక ఎస్ట్రా లిస్ లిస్ట్ లాగా రాసుకుందాం ఎవరి దగ్గర నుండి ఏ వస్తువు తీసుకున్నామో ఒక బుక్ లో నోట్ చేసి పెడదాం. భవిష్యత్లో వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా వీలుగా ఉంటుంది.
అవునవును ఇది చాలా బాధ్యతాయమైన పని అలాగే మన ఊరి ప్రెసిడెంట్ గారిని కలిసి ఒక మ్యూజియం కోసం పంచాయతీ ఆఫీసు పక్కన ఖాళీగా ఉన్న పాత గదినీ కేటాయించమని అడుగుదాం ఆయన కూడా యువత ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు.
నిజమే ఆ గది అయితే ఊరి మధ్యలో అందరికి అందుబాటులో ఉంటుంది. సరే నేను ఇప్పుడే వెళ్ళి మా తాతయ్య పాత పెట్టే తాళం తీసి వస్తువులన్నీ సర్దుకుంటాను. రేపు ఉదయం కరెక్ట్ గా ఏడు గంటలకి మీ ఇంటి ముందుకు వచ్చేస్తా
హలో హలో ఒక్క నిమిషం నేను ఇప్పుడే మా అమ్మమ్మ పాత గది సదురుతుంటే ఇంకొక అద్భుతమైన వస్తువు ఆ దొరికింది తెలుసా?
అవునా ఏంటది ప్రతి నిమిషానికి ఒక కొత్త నిధి దొరుకుతున్నట్లు ఉంది కదా మీ
హా ఆ అవును అవును అప్ అప్పట్లో ఆడపిల్లల పెళ్లిళ్ల సమయాలో పెద్దవాళ్ళు రాసేసిన పాత లగ్నపత్రిక దొరికింది అది చేతితో తాటిఆకు లాంటి మందపాటి పేపర్ల మీద పసుపు, కుంకుమ బొట్లతో ఎంత అందంగా రాశారో తెలుసా.
అబ్బా పాతకాలపు లగ్న పత్రికా ఇప్పటి కాలంలో అంతా కంప్యూటర్ ప్రింటింగ్ ప్లాస్టిక్ కార్డ్లు వచ్చేసాయి గాని అప్పట్లో చేతితో రాసే అక్షరాల్లో ఉండే అందం, పవిత్రత వేరు. దాన్ని కూడా మనం ఒక చక్కటి ఫ్రేమ్ కట్టించి ప్రదర్శనలో పెడదాం. ఉంటా మరి
అవునవును అలాగే మా అమ్మమ్మ ఇంకొక విషయం కూడా చెప్పింది. అప్పట్లో ఊరిలో ఏ చిన్న శుభకార్య జరిగినా అ అందరికి సమాచారం ఇవ్వడానికి ఒక పెద్ద కంచుగంట లేదా డప్పు కొడుతూ ఊరంతా చాటింపే వేసేవారట ఆ పాత చాటింపు పద్ధతులు వింటుంటేయినే చాలా వింతగా అనిపిస్తుంది.
నిజమె ఇప్పుడైతే ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే అందరికిీ తెలిసిపోతుంది అని అప్పట్లో ఆ చాటింపు శబ్దం వినగానే ఊరుజనాలందరూ ఒక చోటకూడే ఆ అనుభూతి చాలా గొప్ప ది ఆ రోజుల్లో మనుషుల మధ్య ఉన్న ఐక్యతను అది చూపిస్తుంది.
కరెక్ట్ సరే అయితే రేపు ఉదయం మనము ప్రెసిడెంట్ గారిని గెలవడానికి వెళ్ళేటప్పుడు బస్సులోని వివరాలు తీసుకెళ్ళి అక్కడ కలుద్దాం.
ఒకే మరి
ఒకే మళ్ళీ బాయ్ ఉంటా.
బాయ్ వాసుకి ఏమనడు స